ఆ నమస్తే అండి
హలో
నమస్తే నమస్తే అండి వినిపించట్లేదా యాక్చువల్లీ మీరు ఏం చేస్తుంటారండి
మేము వ్యవసాయం చేస్తుంటాము
అంటే ఎక్కువగా ఏ పంటలు పెడతాంటారు
మొక్కజనాలు
హ్మ్మ్ హ్మ్మ్
మాగాణి అవి పెడతారు
హుమ్ హు మీ సైడ్ ఏ భూమి లో ఎక్కువగా బాగా పంట పండుతాయి
ఎరనాళ్లు బాగా వస్తాండా అ దంట్లో
అంటే ఏ పంటలు పెడత త దానికి
మేరకులు
హ్మ్మ్
మోకాజోనాలు
హ్మ్మ్ మళ్ళీ నే ఎక్కువగా మీరు సినిమాలు చూస్తుంటారు ఏమైనా
కొన్ని మాలో మేము తక్కువ సినిమాలు చూసేది ఏబాడో చూస్తాటం
హ్మ్మ్ వాళ్ళ ఏ ఏ ఏ హీరో చూస్తారు
మేం బాలయ్యవి ఎక్కువ చూస్తాం
హ్మ్మ్ అంటే ఏం చేస్తుంటార అంటే మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి లా
లేసానుపాటి నుంచి ఏమి లేసము హుమ్ ఎనిమిది గలా తెనికిపోతాం
హ్మ్మ్
మేము వచ్చే దాకా ఒకటి రెండు అయితాది అట్లా
అంటే ఆసేన్లో ఏం పని చేస్తుంటారు పొద్దున్న పొయ్యేసి
ఏదో ఉంటుంది ఏదనా గిడ్డి అట్లా ఏద నీళ్లు కట్టుకునేది
హ్మ్మ్
మందుగొట్టుకునేది అట్లా అన్నీ చేస్తాం
అవునులేండి మరి సాయంత్ర మాత్రమే ఎంతకొస్తారు
ఒకనాడు రెండుక వస్తాము మూడుక వస్తాము ట్ టైమింగ్ పని పడి టైమింగ్
హ్మ్మ్ హు అవునండి అ మరి అంటే వచ్చినాక ఏం చేస్తా అంటారు ఖాళీ సమయంలో
కాలీ సమయం అట్లా బైటికి పోయి కొంచేపు అట్లా ఒక గంట సేపు ఏడన్న కూర్చుటము
హ్మ్
అట్ల కు కూర్చొని ఏదన్నా పంట విషయాలు అట్లా అట్లు మాట్లాడుకుంటా కూర్చుంటాం అ
ఆ అంటే ఎవరితో మాట్లాడతారు
అ బజార్ లో అంతా ఒక ఏడ వంద మంది కలుస్తారడా కఖట్ట మీద ఏ పండు ఎట్లంటది ఏం కద ఎట్లా పెట్టుబడి ఎట్లా ఎంత పెతే బాగుంటది అని మాట్డుకంట కొచ్చ ఒగోరు ఒగరుగా ఎడైతే ఇస్తారు
ఆదనే
మేము దాన్ని ఎవడన్నా ఫాలో చేసుకుంటాం అ
హ అంటే మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తా అంటారా ఒకరు ఒక ఐడ్యచ్చు అట్లా
చేస్తం
ఓహో ఆ అంటే మీరు ఏ ఏ పంట ఎక్కువగా పెడతాంటారు మీరు
న మొక్కజొన్న ఎక్కువ పెడతా అంట మొక్కజొన్న ఇట్లా, ఆనపని మన చీకట్పెట్ అయిపోయింది. అది బాగా వస్తాది. దాన్నే వేస్తానంటున్నారు.
ఆ అ అంటే, ఎంత పెట్టుబడి పెట్టాలా ఆ పంటలకి.
బాబ్, ఎకరాకి హోగి. ఇదిగొ వయదువేల్ పెట్టాలి.
ఇరవై అంటే, పంటంతటికి ఇరవై ఐదు చల్.
మ్, మ్ ఇరువై, ఇరువై ఐదు వేలు, ముప్పై వేలు పెట్టలా అంతే.
మ్మ్హు. ఇప్పుడు, ఇప్పుడుయి. కాలంలోనా డబ్బులు, మనం వడ్డీకిస్తాం. తే అంటే, ఇవ్వొచ్చా అట్ల నమ్ నమ్మి?
ఇగ ఇచ్చేకి లేదు. ఇప్పుడు జనాలు సరిగ్గా ఇవ్వడం లేదు.
మరి అంటే, ఏం చేయాలి ఇప్పుడు? మన తో డబ్బు ఉన్నప్పుడు, ఏ దాని మీద వేస్ట్ చేసుకోలేం కదా?
ఏదైనా బోమ్, ఏదైనా బోమ్ పెట్టేది, బ్యాంక్ లోన్ తెచ్చుకు బ్యాంక్ లోన్ తెచ్చుకొని, అట్లే పంట వస్తే నా బ్యాంక్ కట్టేది.
మ్మ్.
జనాలకి బయట, డబ్బులు ఇవ్వడం లేదు కదా?
అవునవును.
ఉమ్.
మీరు, పంట ఐప్ ఎప్పుడు పోయి అమ్ముతారు అంటే, ఎవరికి అమ్ముతారు?
ఉమ్, మేమ్ మాకుంటారు యపారస్తులు.
ఓహో..
తార్ యపారస్తులు.
అవును లేండి. వాళ్లక్ అమ్మితే, వాళ్లు అమ్ము.
ఆ, వాళ్లకే అమ్మేసేయి.
ఉహు. అంటే మీరు ఏమన్న పంటలో హెల్ప్ కావాలన్న, అంతా మీ ఫ్రెండ్స్ ను అడుగుతారా?
ఉమ్, అడుక్కుంటది మాన్కాడా, మంక్. ఏద్ తెలియకున్నోడు, అట్లా అడుక్కుంటనే ఇబ్బంది లేదు.
ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు మీకు?
మాక్, ఓ నాలుగురైదుగురు ఉంటరు.
మీకు ఫ్రెండ్స్ తో బయటిక్ పోయేది, ఇష్టమా అంటే? వ్యవసా ఉప్మా.
పోం, పెద్దగా మేమేమీ.
ఉ
ఊల్లో విషయమే అట్లాడ కూర్చొని అట్లె ఏదో టీ పయింటే తాగి అట్లా.
ఉ
చెప్ కూర్చొని మాట్లాడి అట్లా వచ్చేస్తాం.
ష్టమా? నేంటే ఫ్రెండ్స్
పోతాంట, నే ఎప్పుడన్నా పోతాంట
ఉ అంటే ఎవరితో?
మేము ఫ్యామిలి పోతాంటాము ఒకోసారి.
ఫ్రెండ్స్ తో పోయేది ఇష్టమా? ఫ్యామిలితో పోయేది ఇష్టమా?
ఫ్యామిలీతోనే పోవాలి కదా! ఎ ఫ్రెండ్ తో ఏముంటుంది?
ఉహు అంటే మీకు ఏవైనా? ప్రదేశాలు చూడాల అంట్ ఇన్ని రోజులు చూడలేదు ఏవైనా చూడాలి అని అట్లేమన్నా ఉందా?
చూడాలనుకున్నాడు మేము పోతాము మేమంతా కలిసి కుటుంబం అంతా.
ఆహా ఏదైనా అలాంటి ప్రదేశం ఉందా అని అడుగుత్? తన్ను మంచూ ఇట్లా నేన్ చూడలేదు ఇంకా,
చూడ్లేనివి చానా ఉన్నాయి చూడానికి యాడఅయితాయి.
అట్ల అంటారా?
మన కాడ ఉండేవి మన తోడు ఉండేవి అన్నీ ఎప్పుడు స్ట్రెయిటె.
అవున్లేండి అంటే దాంట్లో ఒకటి బాగా ఇష్టం అయిఉండేది ఏదన్నా?
మాకు ఇష్టము అయిఉండేది మా ఇంటి దేవుడు మాకి
ఉ
మ వయ
అది చూసినారా మీరు?
పోయినాం ద దాండిగా పోయినాం.
ఆ నేను చూడలేనివి అడుగుతున్నాను.
చూడలేనివాయిత్ చూడని దండి ఉన్నాయి ఇంకా, మంచి మంచి దేవస్థానాలు ఉన్నాయి ఆటకి ఎప్పుడు పోయాకయితుంది మరి
హు! హూ!
హ్మ్!
అవును. మీ ఫ్రెండ్స్ తో పాటు ఎక్కడకయిన పోయిన ఎప్పుడను
ఎక్కడేం లేదు. ఎట్లా ఇప్పుడు ఏదన్నా జై దగ్గరలోన్న ఏమైనా దేవస్థానాలు ఉంటే ఆ దేవస్థానాలకు పోతాము అంతే.
మ్ హూ మీరు ఎక్కువగా దేవస్థానకే వెళ్తా ఉంటారా?
ఎక్కువ దేవస్థానాలే
ఉ హూ అవునండి
ఊహు
అంటే ఇంట్లో వాళ్ళు అంతా ఎక్కువ వాళ్ళు కూడా దేవస్థానాలకేన లేదంటి వాళ్ళు వేరే చోటుకి అట్లే ఏమన్నా
పోతారు ఇంట్లో వాళ్ళుగాని దేవస్థానలకు గాని పోతారు
ఉహు మీరు ఎక్కువగా ఆ దేవుణ్ణి నమ్ముతున్నా
ఉ దే ఉరకనే నమ్మది మనము మేం మేది ఏం ముందుము
ఆ మీకు బాలయ్య అంటే ఇష్టం కదా మరి బాలయ్యని ఎప్పుడైనా చూసినారా
డైరెట్ చులేదండి
ఆ చూడల్లని అట్ల ఏమన్న ఉంద
అట్లేం లేదు మా మాక్యాడ మాకి వీలు అవ్వాలి కదా మెం పండ్లు చేసుకునేళ్ళు
అంటే ఇష్టమైన ఇష్టమైన వాళ్ళని చూడాలని ఉంటుంది కదా
ఉంటుంది మేము ఒ ఆ ఆయన్ని ఎప్పుడు కలిసేకి అయితుంది మాకు యాడ అవుదు కదా
ఆ
ఆయన కదలంటే ఇబ్బందె కొంచెం
అవునులేండి ఆ వాళ్ళ సినిమాలు ఎక్కువగా చూస్తుంటారా అంటే రిలీజ్ అయిన వెంటనే అట్లా
అట్లేం లేదు ఎవడన్నా చూడాలనుకున్నాడు చూస్తాం అట్ చూడాలనుకున్నాడు చూస్తాం మేమె ఎక్కువ చూడాల అట్ల అనేదేం లేదు
అవును లేండి
అ
ఆ అంటే కంపల్సరిగా చూసేస్తారు ఎప్పుడైనా లేట్ అయినా కానీ
లేట్ గాని చూస్తాం చూస్తాం చూస్ ట్ల
ఉహు ఏం మూవీ ఇష్టం అంటే ఆయన చేసిన దాంట్లో
ఆహా అంటే ఏదైనా ఒక్కటి చెప్పండి మూవీ పేరు
ఏమొ అప్పుడు బైరవ దీపు చూసింది
ఉ అంటే థి థియేటర్కి వెళ్ళి చూసినార